ఉమ్ ఏం జేస్తున్నావ్ రా ఖాళీగానే ఉన్నావా
ఏం లేదు మా అక్క వాళ్ళ కొడుకు ఫోటోలు పంపింది అయితే జూస్తున్నా
ఊ
అబ్బా ఆ గంత డిస్టర్బెన్స్ అత్తంది కుక్క కుక్క లెక్క మొత్తుకుంటాంది. కుక్క కుక్క లెక్క మొత్తుకుంటాంది ఆ కుక్కను నోరుమూసుకొమ్మను జెప్పు ఫస్ట్
కుక్క కుక్క లయనే మొత్
అరే మొత్తం అలా నీ మనిషి నీ మనిషి వాయిస్ యినిపితలే మొత్తం కుక్క వాయిసే ఇనిపిత్తంది మరి
అవునా మరి అది ఎందుకో బాగా మొత్తుకుంటుంది దానికి
మరి దానికి ఏమన్నా కనపడని మన నువ్వు ఇట కనిపించినట్టున్నవు గనీ ఆ విండోలు డోర్లు బెట్టుకో కొంచెం
విండోల్ డోర్లు నేను లోపల లేను బయటున్న అది బయట ఉన్న గూడా ఇనిపిత్తంది.
అదే గంతా డిస్టర్బెన్స్ అత్తే ఎట్ల మాట్లాడతవ్ చెప్పండి. నా కుక్క కుక్క కుక్కనే ఫోన్ మట్లాడినట్టున్నది. హ్ హ్
ఇవే
అరే నిజంగా ఫుల్ వోస్తుందండి.
అవునండి అయితే ఒక నిమిషం ఆగండి నేను వేరే ప్లేస్ కలా యేళ్ళేసి చూస్తాను. అక్కడి నుంచి మాట్లాడతాను.
నిజంగా కుక్క కుక్కనే ఫోన్ తీసుకొని మాట్లాడతందేవో అనిపిస్తుంది నా కప్పనుండి
దానికి ఏదైనా గోస్ట్ లాంటిది ఏమన్న కనిపిం అది అందుకోసం అంతగనం అరుస్తున్నది.
అదే అంటున్నా నువ్వు గిట్లా కనిపిచ్చినవెమో అంటున్న.
నేను కాదండి మా హాస్టల్ ముందు ఒక బూత్ బంగ్లా ఉంటది. అందుల దయ్యం ఉంటదంట అది కనిపిచ్చిఉంటది.
మరి బూత్ బంగ్లా ఉన్న దగ్గరనే మీరు ఉండాలండి మీకు అసలు మీ హాస్టల్ గురించి ఒదిలెయండి. అద్దులేండి అనవసరంగా నాకు మళ పస్ట్రేషన్ వోస్తది.
అందుకోసమే కదండి మరి చెప్పకుండా సైలెంట్ గా ఉంది మీరే ప్రతిసారి అడుగు చెప్తున్నారా అందుకే ఇపుడు చెప్పాల్సి
ఆ మరి ఇప్పుడు కుక్క గోళ తగ్గింది. కదండీ.
వినిపిస్త కదండి మీకు నాకు ఇక్కడికి గూడ వినిపితాంది.
కొంచెం ఎట్లీస్ట్ బెటర్ మరి ఇప్పుడు కుక్క ఫోన్ తీసుకొని మాట్లాడినట్టు కాకుండా ఒక పక్కన నిల్చొని మాట్లాడినట్టు ఉన్నది.
ఆ సరే అండి. అదే అంతకు ముందు మనం ఊరు మ్యూజియం గురించి అలా మాట్లాడుకున్నాం గదా దాని కోసం అని ఫోన్ చేసిన ద ఎంజేసావు ఆ ప్లాన్ నీ
మళ్ళా దానికోసమే ఫోన్ జేశీనవ నివ్వే వేరు వేరే దానికోసం చేసినవేమో అనుకున్న.
దానికోసమే చేసానండి.
ఆ ఏం లేదు అప్పుడు జెప్పినా గదా మా నాన్న గూడా మ్యూజియం కూడా చెప్పినా చాలా సంతోషపడ్డరు. పైగా ఒక అద్భుతమైన పాతకాలపు వస్తువుని ఇస్తానని జెప్పారు.
ఆ అవునా! అదేంటి అది త్వరగా జెప్పు నాకది ఏంటిది తెలుసుకోవాలని చాలదు
అది మన పూర్వీకులు రాత్రి పూట పొలాల దగ్గరికి వెళ్ళేటప్ ప్పుడు లేదా ఇంట్లో చీకటిగా ఉన్నప్పుడు వాడే పాత లాంతర్ ఉంటది కదా, అది ఇప్పటికి గుడ్ డ మా బర్ల పాకలో దాచి ఉంచారట, దాన్ని తుడిచి కిరోసిన్ పోసి వెలిగిస్తే ఇప్పటికి వెలుతుందంట.
అబ్బా లాంతర? అదే అస్ ఎంత రోజుల అయిందిలే దాన్ని చూసి, ఈ పిల్లల కసలు అదేంటో కూడ తెలియదు కరెంట్ పో తే టార్చ్ లైట్ పెట్టుకొని ఉండడం మాత్రం తెలుసు. ఆ వెళుతుర్ల చదువుకోవడం, ఆ జ్ఞాపకాలు అన్ని వాళ్ళకి అస్సలు తెలివు కదా.
సరేగాని నీకేమైంది చెప్పురా, ఫస్ట్ అది చెప్ పర మనం మంచిగనే కవరా పేత
ఆ కలెక్షన్ మనం మ్యూజియం లో ఉంటే బాగుంటుంది కదా.
అవునవును అలాగే మా నాన్న ఇంకొక విషయం కూడా చెప్పారు. అప్పట్లో ధాన్యాన్ని కొలవడానికి లీటర్లు కిలోలు ఉండేటివి కావు కదా. సూల, తవ్వ, మాణిక, అడ్డా అని పిలిచే ఇత్తడి, చెక్క, కుల పాత్రలు వాడేవారం ఆ పాత కొలతలు చూపిస్తూ ఆ పాత్రలను కూడా మ్యూజియం లో పెడితే, ఈ తరం వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది.
ఆ వండర్ఫుల్ ఐడియారా. ఆ కొలత పాత్రలు మా తాతయ్య దగ్గర గుడ ఉన్నయంట, నేను రేపు వచ్చేటప్పుడు వాటిని తీసుకొని వస్తాను. అలాగే అబట్లో ఉత్తరాలు రాయడానికి వాడే ఆ ఇస్తులాండ్ లెటర్లు పోస్టు కార్డు కూడా మా నాన్న బేరుగా దాచి ఉంచారంట. వాటిపైన ఉన్న ఆ పాత స్టాంపులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానా పోస్ట్ కార్లు చూసి చాలా ఏలాయింది తెలుసా? ఇప్పుడంతా వాట్సాప్, ఇమెయిల్స్ అయిపోయాయి గాని అప్పట్లో ఉత్తరం కోసం రోడ్ చివర పోస్ట్ మన్ వస్తున్నాడేమోనని ఎదురు చూసే ఆ ఆరాటం ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ అవు ఉత్తరాలలో ఉండే ఆత్మీయత, ఇప్పుడు వచ్చే మెసేజ్లలో ఎక్కడుంది చెప్పు?
కరెక్ట్ రా ఆ రోజుల్లో ఒక ఉత్తరం వస్తే ఇల్లే కాదు ఊరంతా చదివి వినిపించే వాళ్ళు. సరే అయితే రేపు ఉదయం మన ఆ చిన్నయి తాత దగ్గరికి ఎళ్దాం మనం. వస్తువులన్నింటిని ఒక లిస్ట్ రాసుకుందాం, మళ్ళీ ఎవరి వాళ్లకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది కదా.
హలో
హలో ఆ
ఆ ఏమో భవిష్యత్లో తిరిగి ఇవ్వడానికి వీలుగ ఉంటది అన్నారా మీరు?
ఆ అవునా అట్ల రాసుకోవడం మంచిది కదా.
ఆ అవునవును అది చాలా బాధ్యతాయుతమైన పని, అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారిని కలిసి మన మ్యూజియం కోసం పంచాయతీ ఆఫీస్ పక్కన ఖాళీగున్న పాత గదిని కేటాయించమని అడుగుదాం, ఆయన గుడా యువత ఇట్లాంటి పనులు చేస్తుంటే ఖచ్చిత్ తంగా సపోర్ట్ చేస్తారు.
నిజమేర ఆ గది అయితే మన ఊరి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది. సరే నేను ఇప్పుడే వెళ్ళి మా తాత దగ్గర పాత పెట్టెలో తాళం చేయి తీసేసి అందులో ఇంకేమైనా వస్తు వులు దొరుకుతాయేమో వెతికి చూస్తాను రేపు ఉదయం కరెక్ట్గ ఏడింటికల్లా మీ ఇంటికి వస్తానే
ఆ నా మాట వినిపిస్తుందా నేను ఇప్పుడే మా అమ్మమ్మ పాత గది సర్దుతుంటే నాకు ఇంకొక అద్భుతమైన వస్తువు దొరికింది తెలుసా
అవునా ఏంటిదిరా ప్రతి నిమిషానికి ఒక కొత్త నిధి దొరుకుతున్నట్లుందిగా మీ ఇంట్లో
అవును అప్పట్లా ఆడపిల్లల పెళ్లిళ్ల సమయాల్లో పెద్దవాళ్ళు రాసిచ్చిన పాత లగ్న పత్రిక దొరికింది అది చేతితో తాటా లాంటి మందపాటి పేపర్ మీద పసుపు కుంకుమ బోట్లతో ఎంత అందంగా రాసారో తెలుస సా
అబ్బా పాతకాలపు లగ్నపత్రికనా ఇప్పటి కాలంలో అంత కంప్యూటర్ ప్రింటింగ్ ప్లాస్టిక్ కార్డ్లు వచ్చేసాయి కానీ అప్పట్లో చేతితో రాసే అక్షరాల్లో ఉండే అందం పవిత్రత వేరురా దానికి కూడా మనం ఒక్క చక్కటి ఫ్రేమ్ కట్టించి ప్రదర్శనలో పెడదాం
కానీ ఫ్రేమ్ కట్లించడానికి మరి నా దగ్గరనయితే డబ్బులు లేవు చెప్తున్నా
మన ప్రెసిడెంట్ ఉన్నడు కదరా మన పైసలు ఎందుకు మన ప్రెసిడెంట్ ఇత్తడు
మన ప్రెసిడెంట్ వంద రూపాయలు కూడ ఇయ్యడు నీకు తెలుసు కదా ఆయన గురించి గదంటే ఆయనది కాదు కాబట్టి పంచాయతీ కాబట్టి ఇచ్చేస్తడు కానీ పైసలు ఆయనయి కదా
ఆయనయి అయినా కూడా అడుగుదాం సరే నువ్వు కొన్ని నేను కొన్నిద్దాము ఇది అందరికి ఉపయోగపడేదే పాతకాలం లగ్న పత్రిక ఏమనుకుంటన్నవు నువ్వు అని అడుగుదాం.
ఏమనుకుంటానవు అంటే నేను ఏమనుకుంటలే మీరు మ్యూజియం పెట్టకుర్రి ఆ గది కూడ ఇయ్య అని చెప్తడు మరి అప్పుడేం చేద్దాం
మరి అంత ఫ్రౌడ్గా మనమేం అడగంలే గాని నార్మల్గ అడుగుతం చాలా మంచిది కదా ఇది ఇలా పోవడం కన్నా ఒక ఫ్రేమ్ కట్టిస్తే చాలా రోజులు అలా ఉంటుంది కొన్ని ఇయ్యండి అనేసి అడుగుదాం ఏముంది
పోతే పోనీ నాకెందుకు చాలా రోజులు ఉంటె దానివల్ల నాకేమైనా లాభం వస్తదా అంటే
అయ్యో దాని మీద మీ పేరే రాసి పెడతమని చెప్పుదాంలే అప్పుడైతే
అదేమన్న నా లగ్నపత్రికనా నా పేరు ఎందుకు రాస్తవని అడుగుతే
కాదు దీనికి దానం చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనేసి చెప్ ప్పి ఆయన పేరు రాసి ఉంచుదాం
నా పేరు రాయకపోయిన మంచిదే కానీ నేనియ్య అంటే
ఎందుకియ్యడు ఇత్తడు
సరలే మా అమ్మమ్ ఉ మా అమ్మమ్మ ఇంకొక విషయం కూడా చెప్పింది అప్పట్లో ఊర్లో ఏ శుభకార్యం జరిగినా కూడా అందరికి సమాచారం ఇవ్వడానికి ఒక పెద్ద కంచుగంట లేదా డప్పు కొడుతూ ఊరంత చాటింపు వేసేవారంట ఆ పాత చాటింపు పద్ధతిలో వింటుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది
నిజమేరా ఇప్పుడైతే ఒక వాట్సప్ మెసేజ్ పెడితే అందరికి తెలిసిపోతుంది గాని అప్పట్లో ఆ చాటింపు శబ్దం వినగానే ఊరి జనాలు అందరు ఒక చోట కూడి ఆ అనుభూతి చాలా గొప్పది ఆ రోజుల్లో మనుషుల మధ్య ఉన్నాయి సంకేతన అది తెలుపుతుంది
కరెక్ట్ సరే అయితే రేపు ఉదయం మనం ప్రెసిడెంట్ గారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆ వస్తువులు అన్నింటినీ వివరాలు వాటి వెనకాల ఉన్న చరిత్రను ఒక చిన్న పేపర్ మీదనన్నా నోట్స్‌లోనన్నా రాసుకొని ఎళ్దాం అప్పుడైతే ఆయనకు కూడా మన ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకం వస్తది అప్పుడన్నా కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాడేమో మరి
ఆ చాలా మంచి ఆలోచన రా నేను ఇప్పుడే అన్నీ ఒక లిస్ట్ రాసుకుంటాను రేపు ఉదయం కరెక్ట్‌గా ఏడింటికి మీ ఇంటికి వస్తాను అప్పుడు ఇద్దరం కలిసిపోదాం ఆయనని అడుగుదాం అని చెప్పి
ఆ మరి ఎంత అడుగుదాం అనుకుంటాన్నావ్ డబ్బులు
ఆ నువ్వే చెప్పాలే ఎంత అడిగితే ఇత్తాడు ఆయన ఎక్కువ నూట యాభై ఏం చేసుకుంటా నూట యాభై
మరి ఎంత అడుగుదాం అనుకుంటానావ్
నూట యాభై కా ఫోటో ఫ్రేమ్ అత్తది అనుకుంటున్నవా నువ్వు
ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అంటే ఎక్కువ పైసలు అవుతాయి కదా ఏమైనా జిరాక్స్ ఇచ్చి పెడదామా మరి రెండు రూపాయలలో అయిపోతాయి
జిరాక్సా
ఆ జి జిరాక్సే
జిరాక్స్ తీసుకుంటే రెండు రూపాయల్లో అయిపోతయి మరి అది చినిగిపోతే
ఆ కాదు జిరాక్స్ తీసుకుందాం మీ అమ్మమ్మది మీ అమ్మమ్మకి ఇచ్చేద్దాం జిరాక్స్ ఇచ్చింది పట్టుకొని మ్యూజియంలో పెడదాం
అదెట్ట ఉంటదిరా జిరాక్స్ తీసి పెట్టినట్టే ఉంటది ఒరిజినల్‌ది ఉంటే ఇంకా బాగుంటది ఎందుకు ఆ ప్రెసిడెంట్ దగ్గర పైసల్ బాగానే ఉంటాయి ఇతడు
కరెక్టే కానీ ఒరిజినల్ అంటే నాకు తెలియదు మరి ఒరిజినల్ అంటే ఏంటి అది
ఒరిజినల్ అంటే అదే డైరెక్ట్ ఆ మీ బామ్మ దగ్గర ఉండేది పెడదాము రాసింది దాన్ని జిరాక్స్ తీసి అవన్నీ చేయడం ఎందుకు ఆ అవును అదే
సరే సరే అంటే మాకు స్కూల్లో అట్లా చెప్పిరు అయితే నాకు తెలువదు అందుకే సరే ఏమనుకోకు మరి
ఉమ్మ్ నేనేమి అనుకోనులే సరే మరి రేపు అన్నీ రెడీగా ఉంచు పోదాం ప్రెసిడెంట్ దగ్గర పోయి అని అడుగుదాం
ఉమ్మ్ సరే బాయ్
ఉమ్మ్ ఉంటాను